హలో హలో
ఆ హలో
ఆ ఏం చేస్తావ్ సిస్టర్
ఏం లేదు బ్రో మీరేం చెతారు
నండి
అవునా తిందార అమ్రి మర్దానం
ఆ తిన్నాం ఇప్పుడు కూడా తిన్నాం
అవన
మ్మ అంటే మా సైడ ఇలా ఫాస్ట్గానే ఉంటుది అంటే టైమ్ టేబుల్ ఇక్కడ సిక్స్ సెవెన్ సెవెన్ అయిందండి కదం తిన్నామే మేము
అవునా అని మీర అనుకుంటారా
అంటే ఇప్పుడు మగా హాస్టల్ పాసేస్ ఉంటది అన్నట్టు మార్నింగ్ ఎయిట్ కి లా డి టిఫిను వన్ వరకు మల్ల డిన్నర్ ఆటోమేటిక్
అవునా ఏం జేత్తరు అసలు మీరు, ఏం జేత్తరు బ్రో మీరు? ఏం చేస్తరు మీరు?
ఇంట్ల కూర్చోడమే ఏం లేదు.
అవునా
హ్మ్
మరి ఇంట్లో కు ర్చోవడం అంటారు, హాస్టల్ అంటారు.
హాస్
ఓ అట్లనా మరి హాస్టల్లో చదివినట్ ట్టే చదువుతారా మీరు మీ ఇంట్లా? అవునా ఏమేమేం చదువుతరు బ్రో మీరు ఎక్కువ?
డైలీ పక్కా ఏ ఏదన్నా ఒకటి ఇట్లా మన ఇప్పుడు మహాభారతం బుక్స్ ఉంటయి చూడు.
అవునా మహాభారతం గురించి తెలుసా ఏమన్నా చెప్తారా చిన్న స్టోరి
అంటే స్టోరీస్ అంటే ఇప్పుడు నాకంత గు ర్తొస్త లేవు
మ్
అంటే మీకు మహా మహాభారతం అనేది ఇప్పుడు నేన్ తవుతున్నా అంతకు ముందు నేను ఇప్పుడు ప్పుడు
పాండవులు ఆ తెలుసు. మీకు తెలుసా? అవునా అవునా కొంచెం కొంచెం చెప్పండి బ్రో పాండవుల గు
అంటే ఇప్పుడు పాండవులు ఫస్ ట్ పాండ వుల గురించి డైరెక్ట్ చెప్పాల్నా, ఇప్పుడు మొత్తం చెప్పాల్నా.
మొత్త అంటే మీక్ తెలిసింది చెప్పండి.
అంటే నాకు తెలిసిందేంటంటే, ఇప్పుడు పాండవులు ఐదుగురు.
హ్మ్
పాండవులు ఐదుగుర్లల వాళ మమ్మీకి ఫస్టే ఒక కొడుకు ఉంటాడం ఆయన పేరు కర్ణుడు.
కర్నూ
హ్మ్ వీల్లూ కర్ణుడేమో వాల్ల అన్న వాల్ల సైడ్ ఉంటడఅన్నట్టు అంటే వీల్లకూ వాల్లక్ పడదుఫ
ఆ కర్ణుడు, దుర్ దుర్యోధనుడి సైడ్ అంటే కర్ణుడ్ని చిన్నప్ చిన్నప్పుడే వాళ్ల మమ్మీ సముద్రంలో వదిలేస్తది కద బ్రో. హ్మ్మ్ మరి వాళ్లన్న విష్ హ్మ్
దుర్యోధనుడూ వ అయనే కొంచెం పెరిగి చివాడేగానీ కర్ణుడు చాలా శక్తివంతుడు అన్నట్టు, కర్ణుడ్ని చూసుకొనీ అతని ఏంచేస్ రాండి ఇప్పుడు వీళ్లిద్దరికీ వారి కే ఆక్వానిస్తారు అన్నమాట, ఇప్పుడు వీళ్ళిద్దరు ఆ రాజ్యాన్ని చెరిసగం పంచు ఫేవై ఫైవ్ మెంబర్స్ ను హండ్రెడ్ మెంబర్స్. కర్ణుడు ఉన్నాడు అని సపోర్టు తోటి వారికి రమ్మనొస్తదీ. హ్మ్ అయితే పాండవులు ఇటెవి వీల్లంతా వనవాసం ఎల్లిపోతరు, వారు ఓడిపోతరు జూదం అనేది ఒకటి ఉంటది, ఇట్ల బెట్టింగ్ లెఖ్క. బెట్టింగ్లకి ఇస్తే అంతా ఓడిపోయితే, పన్నెండు సంవత్సరాలు ఇలా వ అడివిలోకి వెల్లిపోవాలి. అ
పన్నెండు సంవత్సరాలా? పద్నాలుగు సవత్సరాలు అనుకుంటా బ్రో. పన్నె నెండు సంవత్సరాలు సీతారాములు గదా. పద్నాలుగు సంవత్సరాలు.
కాదు పన్నెండు పన్నెండే.
పన్నెండేన్ నా పద్నాలుగు సంవత్సరా లు రాముడు సీతనా?
ఆ రైట్ రైట్.
ఆహా ఆ అయితె.
వన్ ఆ వెల్లిపో పిన్ వెల్లిపోతా అంటే ఆపన్నెండు సంవత్సరాలూ ఎవ్వలికీ కనపడినా ఏంగాదు గాని దూరంగా ఉండాలి.
ఆ అవునవును అంటే ఎవ్వరు వాల్లని గుర్తుప
గుర్తుపట్టినా ఏంగాదు. ఆ పన్నెండు సంవత్సరా లు కాని వాళ్లు కనబడొద్దిగ, దూరం ఉండాలి కొంచెం. లాష్ టూ ఉంకో వన్ ఇయర్ ఎక్స్ట్రా ఏమో కనబడొద్దు అసలు ఏర్ మనసులో అన్నా ఎ కనపడొద్దు ఏం తెలియకూడదు, వాళ్లు ఉన్నర్టు అసలు తెలియకూడదు, బతికినట్టు గుడా తెలియకూడదు.
ఆ
ఈళ్ళు ఎక్కడో దాసుకొని ఉండరు ఈళ్లసలు కనబడరు ఎవరికి వీళ్ళంతా ఆ వన్ ఇయర్ వీలు దొరికిలాక వీళ్ళని చంపేయచ్చు ఇవ్వాలనా కానీ ఆ వన్ ఇయర్ వీళ్లుు దాసుకుంటంటే వీళ్ళంతరూ వెతుకు దొరక కర్ణుడు దుర్యోధనుడు వాళ్ళ సోదరు వీళ్ళు మళ్ళాది పన్నెం తో పట్టలు అయిపోయినంక వార్కి సిద్ధం గావాలి మళ్ళా
ఓకే
వార్ కి సిద్ధమయినాక ఇప్పుడు కర్ణుం సైడ్ వాళ్ళు ఓడిపోతారు కర్ణుడు కర్ణుడు దుర్యోధను అందరూ ఓడిపోయి మళ్ళా పాండవులే గెలుస్తారు
ఉ అంటే పాండవులు మరి ఎలా అన్నా యుద్ధం ఎన్ని రోజులు జరుగుతుందో మరి
మొత్తం యుద్ధం ఏంత ఎయిటీన్ డేస్ ఏమో ఫోర్టీన్ డేస్ ఏమో జరుగుతుంది
ఆ పద్దెనిమిది రోజులు జరుగుతది
ఎయిటీన్ డేస్ జరుగుతాయి యుద్ధం పద్దెనిమిది రోజులు గోరా గోర యుద్ధం జరుగుతది పాండవులకు కౌరవులకు వీ వీళ్ళందరిక కంటే ఇప్పుడు కర్ణుడే చాలా గొప్ప వ్యక్తి
ఆ తెలుసు అభిమన్యుడు స్టోరి గూడా ఉంటది గదా
ఆ అభిమన్యుడు అంటే ను ఎక్కువ ఫేమ్ గాలేగాని ఒక్క ఫైట్ వల్ల చాలా ఫేమస్ అయ్యిండు ఆ
అంటే అభిమన్యుడు దాని చేదిస్తారు గదా దాన్ని అంటరు అదే అభిమాన్యుడు దాంట్లోకి పోతడు గదాప్పుడు ఏమో అంటరు ఆ అవును పద్మ వ్యూహం లోకి పోతడుగా
పద్మ వ్యూహంలో అభిమాన్యుడు చాలా ఘోరాతి ఘోరంగా యుద్ధం జేస్తాడు
అంత బాబీ ఆగు మన్యున్ని కర్ణుడు జంపుతాడు గద బ్రో కర్ణుకి తెలుసు కావ ళ్ల అన్న తమ్ముని వల్ళ తెలు కాని అది అవును ఇంగ యుద్ధం అని పాపం ఆ టైమ్ లో కర్ణుడు కూడా చాలా బాధపడుతాడు తన కొడుకుని జంపుతున్నా ఇప్పుడు సోదరుడు సోదరి అని ఏముండదు అదే ప్పు ఉండదు కానీ కర్నూడు అంత బాధపడతాడు కాని
ఎందుకంటే యుద్ధం వల్ల ఇప్పుడు నా సోదరిని ఒక కుమారుడునే నేను పోగొట్టుకుంటున్నా అని ఒక బాధ
ఏడుస్తాడు కదా అర్జును పట్టుకని అవును కావాలని చంపదు కనీ తర్వత చన బాల అవును చివరి దాకా కూడా కర్ణుడు మీరు నా తమ్ముళ్ళ నేను మీ అన్నను అని చెప్ డు కదా ఎందుకంటే అమ్ ఉ అవుమా నమస్త సూత పత్రుడు అనిబట్ అంటే పడుతుంది బ్రో పడుతుంది కాని ధైర్య సాహసాలలా ఎవరికి తక్కువ ఎవరు తక్కువ అని చూసుకోవడం ఉంటది కదా
కర్ణుడు అతని వాళ్ళ సోదరులతోటి కలిసేవాడు కానీ దుర్యోధనుడు అతని చిన్నప్పటి నుంచి వెళ్ళి చాలా గొప్పగా చూసుకుంటాడు కర్ణుడు సూతపుత్రుడు అని సూత
అదే వాళ్ళ మమ్మీ కుంతి కుంతి చాదుకోవడం వదిలేయడం వల్ల అవును
అందరుూ కరుని చిన్న చూపిన్చడం వల్ల ఈ దుర్యోధనుడు అనే రాజు అతన్ని అతని సామర్థ్యాన్ని గుర్తించి ఫ్రెండ్షిప్ చేసి అతన్ని హై లెవెల్ చేస్తారు అన్నట్టు ఆ అక్కడ అంటే ఫేమస్ అయిపోయిడు కరుూడిగా అప్పుడు ఒక రాజ్యాన్ని గిఫ్ట్ గా ఇస్తారు క
ఇస్తారు క అవువు అందుకే నా చిన్నప్పటి నుంచి నా సోదరుడు నాకు అమ్ ఆ కృష్ణ కూ అడుగు ఎత్తడు కదా బ్ర ఆయి నేను
కృష్ణుడు అడిగినా కానీ నా సోదరు
నీలవర అ అక్కడ స్నేహానికి మ మంచిగా విలుపిస్తారు
ఉ కర్నూడు అది అసలు అద్దన్ని ఏమన్నాడుదే లేదనుకుండి ఇస్తాడు అదే ఆయన గొప్పతనం
అవును కవచ కుండలాలను కూడా దానం చేస్తాడు కదా చచ్చిపోతా అని తెలిసి కూడా దానం చేస్తాడు
ఆ అవును లాస్ట్ కు కుంతి వచ్చి అడుగుతుది
అవును కుంతి వచ్చి అడిగితే నీకు చనిపోయినా కూడా ఐదుగురు కొడుకులుు ఉన్నట్టే నేను చనిపోయిన ఐదుగురు ఉంటారు అర్జునుడు చనిపోయిన ఐదుగురు ఉంటారు అయినా అసలు కుంతికి ఎట్లా అడగాల అనిపించిందో అట్లా అంటే కుంతి ఉద్దేశం కూడా నువ్వు చనిపో అన్నట్టు ట్గనే ఉన్ ది కదా బ్రొ కుంది ని ఎట్ల అడుగుతాం బ్రొ
కుంతీ అం
అంటే ఆమె ఉద్దేశం ఇగ అం తే గదా నాకు నా కుమారులు నాకు కావాలి అని ఎట్లయినా యుద్ధం జరుగుతది అని ఆమెకు తెలుసు అయినా గూడా నా కుమారులు నాగ్గావాలి అన్నదంటే నువ్వు నన్ను ఆ పర్ణుడిని వొద్దు అని
ఆమె కుంతి అనే కుంతి ఎప్పుడో కర్ణున్ని వద్దని వదిలేసింది మళ్ళా నా కుమార్తెని చంపగని ఇ అంతా ఏం లేదు కుంతికి ఐదు
అవును కానీ కుంతీ ట్ల జేయడం వల్ల ఇప్పుడు ఒక ని ఒకరి లైఫ్ అట్లా ఐ పెయిం దిగా అవునవును కర్ణుడు అంటే తెలుసు అవును దాన ధర్మాలలో పెద్ ఒప్పవాడు కర్
ఎప్పుడైనా మనం ఒకలికి మనం ఎప్పుడు ఎట్లుండాలనే దేవుడు అలా చూస్ ఉండడు మనం ఇట్లా ఎక్కడున్నా గాని మనకొచ్చే నేమ్ వస్తనే ఉండే
అవును మ చిగ ఉంటే మంచి పేరు వొత్తది బ్రో నిజమే
అది ఇప్పుడు
అవును కాకపో
అతని
అవునవును బ్రో నిజమే
హ్మ్ దను మళ్ళా అతని షాప్
హ్మ్ అవును అవును నిజమే ఏంటిది బ్రో అన్ను
అన్బీటెబుల్ కర్ణుడు అసలు
అన్బీటబుల్ అంటే ఏంటి బ్రో
అ అతనికి కున్న సామర్థ్యం ఇప్పుడు మన పంచ పాండవులలో ఎవరికి లేదు అతని సామర్థ్యం మ్మ్ కొట్ కర్ణుడు అతని అతనికి ఉన్న శాపాల వల్ల అక్కడ రథం అనేది భూమిలో దియబడుతుంది మళ్ళ ప్లస్ నారాయణాశ్రం గుర్తుకు రాదు బ్రహ్మాస్రం గుర్తుకు రాదు అతని
అలా గురువు ఇచ్చిన శాపం వల్లే కదా అప్పటికి కూడా పోరాడుతనే ఉంటాడు అయినా విల్ అది రథము భూమిలో దిగబడ్డప్పుడు ఆ దాన్ని బయటికి దిత్తంటే భూమి రెండించులు పైకి వచ్చిందంట అంత్ ంత బలవంతుడు అంట
అత్తను వెన క ఒక్క ఒక్కసారి ఆ షాపాలు లేకున్నింటే
అవునవును కథ అప్పుడు ఇప్పుడు కథ వేరే ఉండ డేది అవును
అసలు శ్రీకృష్ణుడు
అవువు లేదు బ సైందవుడు
ఆహా కాలే ఇంకా
ఇంకిం
ఆ ఈన్నే
ఆహ ఓకే బ్రో మళ్ళీ చెయ్యండి ఆ
సరే సిస్టర్